నువ్వు
అండి బాగున్నారా
ఉం బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏంటండి నిద్రవస్తుంద
ఆహా లేదండి మీకు
ఏం లేదు
భోజనం చేశారా
ఉం ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే వర్క్ అయిపోయింది ఇంకా అలా కూర్చున్నా మీరు
అలా కూర్చున్నానండి జస్ట్ అట్లా డ్రా చే ద్దామని చూస్తా ఉన్నా
ఏంటి ఎలాంటి పిక్స్ అంటే డ్రాయింగ్ అంటే
డ్రాయింగ్ అంటే జస్ట్ ఊర్కే ఏదన్న చూసిన ఫ్లేవర్ గానీ అట్ అట్ల ఏదన్న డ్రా జేద్దామని ప్లాన్ జేస్సాన్న మ్మ్
ఓ కే అంటే మీరు మంచి ఎక్స్పెక్టా అండి
లేదండి జస్టూ బేసికు చేస్తా నంతే
ఓకే
మ్మ్
అంటే ఆ బేసిక్ లొనే ఎలాంటైప్ చేస్తరు పెయింటింగా స్కెచ్చింగా పెన్సిల్ స్కెచ్చా
అంటే జస్ట్ డ్రా జేస్తానండి మళ్ళీ ఆ ఈ పెన్సిల్స్ ఉంటయ్ కదండి స్కెచ్ పెన్సిల్సు
ఔను
దాంతోడ్ స్కెచ్చేస్తాన్ గానీ పెయింటింగ్స్ వాడ్నండి పెయింటింగ్సు చిన్న పెయింటింగ్స్ ఆయిల్ పెయింటింగ్స్ ఐతే ఇంతర్ కూ వాడ్లేదండి మాముల్గా చిన్న పిల్లల్ వాడ్తార్ చూడండి పెయింటింగ్స్
ఔనౌన్
అటువంటివైతే యూస్ చేషిన గానీ
ఉమ్
ఉమ్ ఇట్లాంటి వాళ్లేదండి
ఆహా
ఉమ్ మీరండి మీరు చేస్తారాండి
ఆ నేన్ పెయింటింగ్ ఏస్తానండి పెయింటింగ్ ఏస్తాన్
ఓఖ్ఖే
స్కెచ్చెస్ కూడా వేస్తానండి
ఓక్కే వెరీ నైస్ అండి ఎప్పుడన్నా మాకి చూపిస్తారా అండి
ఆ షోర్ అండి పక్క
ఏమైనా టిప్స్ ఉన్నా గుడా మాకి ప్రొవైడ్ జేస్సా ఉండండి
అ హ్హా ఓకే అండి అ చేస్తా
ఇంకేంటండి పెయింటింగ్స్ లో ఎట్లాంటి వేస్తారండి నేనైతే మిక్కి మొవ్ సూ టామన్ జర్రీ జస్టు ఏదన్న నార్మల్ పిక్చర్స్ ఉంటయ్ గదండి
ఔ ను
అట్లాంటీ ష్టంగ్ రంగోలీస్ గీస్తాను లేదంటే కోన్ డిజైన్సూ అట్లా ఏవన్న గీస్తానండి అంతేనండి ఇంగ అందే మించి ఇంక ఏం గియ్యన్ నేన్ గియ్యలేను రాదు నాకీ
ఓకే
వినండి
నేనూ ఇప్పుడు ఎలాంటైప్స్ అంటే ఆహ్ ఏమంటారు యానిమేస్ ఉంటయ్ కదాండి
స్ ఓక్కే
అన్ని గుడ్ మాయిలోనే తీస్తా తర్వాత ఇంకా మండల ఆర్ట్స్ అన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఇండ్లల్లా పని చేసుకుంటారు అలాంటాయి సో అది ఇంకా అబ్స్ట్రైక్స్ అని ఒకటి ఉంటది
ఓకే
అది చాలా డిఫ్ డిఫ్రెంట్ ఉంటుంది ఇప్పుడు ఒక పర్సన్ చూసానారు అంటే చాలా పర్సన్స్ చూస్తారు ఒక పర్సన్ ఒకలా అర్థం అయితది అన్ ఆ డైగ్రామ్ అది ఒకటి
ఉహుమ్
ఇలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తా అనమాట ఇది ఒకటేగా దీంతో పాటు స్టార్స్ ఇంట్లో సోకోస్ చేసుకోడానికి
వ్మ్ హుమ్ గ్లా ఉహుమ్ గ్లాస్ తో ఏం టేస్ తర అండి
ఆ క్లాస్ పేయింట్ ఒక్కసారే రెండుసాల్లో ట్రై చేశాను బట్ అంత పర్ఫెక్ట్ గా ఏం రాదు
ఓక్కే
ఉమ్ మళ్ళీ ఈ సారిస్ కి పెయింటింగ్
ఉహుం
అవి కూడా చెస్తాము మరే
ఓకే సారే పెయింటింగ్ బాగుంటుందండి అది చేయడానికి కూడా గీయడం కాని చేయడం కానీ
అల్లి
ఇప్పుడు ఎట్లా అంటే పాతకాలం టైప్ వచ్చేసింది ఆ డిజైనింగ్ దగ్ ఎలా అంటే ఇప్పుడు ముగ్గు ఉంటుంది కదా డాట్స్ పెట్టి ఆ ముగ్గు టైప్ లో అలాంటి టైప్ వచ్చిందండి బాగుంటది ఇప్పుడు అది చూసా కూడా యూనిక్గా ఉంటుంది అన్నమాట చూడ్ డానికి మంచిగావుంటాయి మీరు అంటే ఒకసారి మీరే ఎక్కించుకున్నారా అలా డ్రెస్స్ కి
ఏయిచ్చుకున్నామండి యేస్తాను నేను కూడా అట్లా
అంతే అంటే మిషన్ తో కాదు హ్యాండ్ వక్ ఇలా పెయింటింగ్ ఏపిచ్చుకుంటదా ఆ ఓకే అంటే ఈ మధ్యకాలంలో తక్కువ కదా అలాంటి
అవును తక్కువనే బట్ డ్రెస్కి నెగ్ డిజైన్ వేసుకుంటే బాగుంటుందండి.
ఆ నెక్ కి బాగుంటది ఇంకా ఈ ఇక్కడ మనకి హ్యాండ్స్ బార్డర్ టైప్ కిందక్ గౌన్కి కింద గోల్డ్ టైప్లా
అవునండి నిజమే అదైతే నేను కూడా వేస్తానండి బట్ కానీ ఇప్పుడంతా ట్రెండింగ్ వచ్చేసి పూసలే కదండి
ఆ
ఆ అవన్ని అవే ఎక్కువ యూస్ చేస్తారు మగ్గం వర్క్ అని ఆ వర్క్ ఈవర్క్ అని ఎక్కువ యూస్ చేసారు సో మనం కూడా ట్రెండ్ ఫాలో అన్నట్టు అవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఇది చానా తక్కువ అన్నమ ట అవి కొంచెం ఎక్కువ ప్రి ప్రిఫర్ చేస్తమండి అంతే కానీ అది మగం వర్క్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి కాకపోతే కొంచెం హెవీగా ఉంటాయండి అంతే
మ్
మ్ నిజమేదండి అవి చాలా హెవీగా ఉంటాయి అది మనం వాష్ చేయనే ప్రాబ్లం వాష్ చేస్తె అది షైనింగ్ బోతది ఇప్పుడు థ్రెడ్ వరకే ఇచ్చామనుకోండి థ్రెడ్ అంతా మెత్తగయిపోతది
అ మెత్తగయిపోతె మళ్ళీ తెగిపోతది ఎక్కువ ఎక్కువ రోజులు వేసుకోలేమన్నమాట
అవును త్రీ ఫోర్ వాష్షేకి థ్రెడ్ వర్క్ అయినా సరే పాతగయిపోతది మనం అది కూడా యూజ్ చేయలేమన్నమాట ఒకవేళ దాన్ని జర్రి త్రేడ్ తో ఏపిచ్చినాం అనుకోండి షైనింగ్ మొత్తం వెళ్ళిపోతది కోటింగ్ అంతా
ఆ
అది కూడా ప్రాబ్లమ్ వస్తది ఇప్పట్లో కానీ ఇంకా ట్రైన్ ఫాలో చేయించుకోవాల్సిదే అండి అంతే శారీస్ కన్నా
ఇప్పుడు పెల్లిళ్ళకేళ్ళాలంటే ఏ అలా ఎళ్ళలేమ్ కాద సో ఇంక అప్పుడు పక్కాగ మగ్గం వర్క్ కే ఎఇంచుకుంటార
మ్ నిజమే అండి
మీ సైడ్ ఎంతుంటదండి ఒక
కాస్ట్లీ అండి డిజైన్ వర్క్ వర్క్ బట్టి ఉంటది మనం స్టార్టింగ్ అంటే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయి తది మీనిమమ్ అంటే ఒకప్పుడు టూ హండ్రెడ్ కట్లా వేసేవాళ్ళు ఇప్పుడు మ్ మ్ చేయరండి వాళ్ళకి కూడా కష్టమే లేండి మనం అంటాం కాని పాపం వాళ్ళు చేయలడం కూడా కష్టం
మ్ హు అవును వాళ్ళు ఇలా ఏదో మంచం పైప్ ఉంటే దానికి అటేసుకోని దాంట్ల వాళ్ళకి నడుము నొప్పి వచ్చేది
అవునండి ఈ కంప్యూటర్ డిజైనింగన్నా సెట్ చేస్తే చిప్ వర్క్ చేస్తది మనం సెట్ చేయాలా కానీ ఇది పిన్ టు పిన్ ప్రతిదీ హ్యాంగ్తో చేస్తారు కదా
అవునవును
సో కొంచెం కాస్ట్ ఎక్కువయినా పాపం దానికి వర్త బులే అనిపిస్తదండి వాళ్ళ హార్డ్ వర్క్ కి
ఆవును నేను చూసా నేను అంత పెద్దగా ఏఇంచుకోనన్నమాట అది అంత అంత కం ఫట్ ఉండదు కదా
మ్మ్మ్మ్మ్
సో ఒక టూ బ్లౌజెస్స్ కేమో ఇచ్ చ్చుకున్న పర్లే బానే సింపుల్ మరి అది ఏమీ హెవేఇంచుకొలే బానే ఉంది అది ఇంకా పూసలు ఎస్తారు దాంట్లో ఏదో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పుసలు ఏదో సరి దాని లోపల ఇంకొక థ్రెడ్ పెట్టి ఆ థ్రెడ్ పైన మొత్తం ఇంకొక థ్రెడ్ గా కలర్ థ్రెడ్ అంటే అలా చేసి పెట్టారండి
లో మీరు టూ కలర్స్ ని మిక్స్ చేసి అట్లా కూడ చే వే తర అండి
ఆ ట్రై చేస్త అండి ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మ్యాంగోనే తీసుకోండి
ఆ
అప్పుడు మ్యాంగో షేడ్ ఉంటది కదా ఆరెంజ్ టైపు ఎల్లో రెడ్ రెడ్ ఆరెంజ్ కలిపి లేద ఎల్లో ఆరెంజ్ కలిపి అల ట్రై చేస్తు ఉంటాను అండి
నిజమే అండి ఎల్లోని రెడ్ని మిక్స్ చేసి ఎల్లోని ఎక్కువ మిక్స్ చేయాల రెడ్నీ తక్కువ మిక్స్ చేయాల అప్పుడే కరెక్ట్ గా పర్ఫెక్ట్
అవునండి
హు కలర్ వస్తది కలర్ కలపడం కూడ కష్టమే కదండి ఒక చుక్క ఎక్కువైనా కూడ
అ అవును ఇప్పుడు ఎల అంటే ఇప్పుడు మనము చేస్తాం కదా కలరు మిక్సింగ్ అది అయిపోయిన తర్వాత ఇంక ఉ ఉంటుంది అక్కడ పెయింట్ చేయడం మళ్ళీ తర్వాత అదే సేమ్ కలర్స్ సేమ్ క్వాంటిటీనే కలుపుతాం కానీ సేమ్ కలర్ రాదు
అవును అదైతే నిజమే దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇది మామూలుగా ఇవి ఉంటాయి కదండి చిన్న ట్యూబ్స్ జస్ట్ డ్రాప్ డ్రాప్ పడే ట్యూబ్స్ అట్లాంటివి యూస్ చేయాలండి అప్పుడు మన కరెక్ట్గ మెజర్మెంట్ తెలుస్తది ఎందుకంటే లాస్ట్ టైం వన్ టూ ఎసినామ ఇప్పుడు ఎసినామ అంటే మనం కొద్ది రోజుల అలవాటులో అట్ల అలవాటు అయిపోతదండి
అవునవును
హు
ఏమో ట్రై చేసిన ఇంతవరకు అయితే ఒక్కసారి కూడ సేమ్ కలర్ మ్యాచ్ అవ్వలేదు నేను చేసిండే
ఉ ఒకసారి ఇట్ల ట్రై చేయండి ట్యూబ్స్ నుంచి ఎందుకంటే ఈ టైం ఎన్ని ఎన్ని డ్రాప్స్ వేసినారో నెక్స్ట్ టైం సేమ్ డ్రాప్స్ అట్ల అలవాటు అయింది అనుకోండి క్వాంటిటీ మీకు తెలిసిపోతుంది ఎంత ఎస్త
ఉ
ఎక్స్పీరియన్స్ మేక్స్ పర్ఫెక్ట్ కదం
అవునండి మీరు చెప్పిందే నిజం ట్రై చేస్తానండి ఈసారి థ్యాంక్ యూ మీరు ఆ సజెషన్ ఆ మీకు
హు
యూస్ అయిది నాకు కూడా
అవునండి ఎవరే మీరు చెప్పింది కూడా నాకు బాగా నచ్చింధీ అండి
ఉ సరే ఆంటీ మరి
ఆ సరే అండి
ఓకే బాయ్
బాయ్ అండి